ఆ బాగున్నా అక్క మీరు బాగున్నారా
ఇ వాళ్ళు అందరు బాగున్నారారా
బాగున్నా అక్క
ఆ ఏంట్రా ఇంకా అందరం బాగున్నాం రా ఆ ఏం సంగతులు ఫోన్ చేయడం మర్చిపోయావు
కొంచెం బిజీ ఉండక్క మీరు
అవునా నువ్వు ఒకసారి చేసావరా నేను ఆ రోజు కాల్ చేద్దామంటే నాకు కుదరలేదు నేనేమో ట్యూషన్స్లో బిజీగా ఉన్నా
ట్యూషన్ చెప్తున్నారా అక్క మ్ ఎప్పటి నుంచి
ఈ మధ్య రా మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదరా మ మొత్తం ఈ నెల మార్చ అంటే ఎగ్జామ్సే ఆ మంత్ అంతా ఎగ్జామ్స్ ఏ ఉన్నాయి
మ్
అ కొంచెం ఇక ఇది నువ్వు కాల్ చేస్తే తిరిగి వేయడానికి కుదరక ఇప్పడుకి టూ డేస్కి ఇప్పుడు మళ్ళీ కాల్ చేయాల్సి వచ్చింది నిక్
అన్ని స్టాండర్డ్ వాళ్ళకి చెప్తున్నారా
ఆ అవున్రా నేను ట్యూషన్ చెప్తున్నా ఎందుకంటే ఖాళీగా ఉంటే ఏమొస్తుంది రా మంత్లీ కన్నా ఎంతో కంత ఏం చేసుకోవచ్చు కదా మనం ఇంట్లో అడ కుండా
ఉ అదే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కా అక్క పిల్లల్ ఇస్కూలో ఆ
ఉ అలా
మ్ హు
మ్ అందుకనే ఎగ్జామ్స్ ఆ
అయిపోయిందా సాయంత్రం పని
లేదురా ఇంకా కొంచెం కొంచెంముంది వంటేం చేయలేదు పైపైన కొంచెం అలా నార్మల్గా చేసుకున్న ఇంట్లో వరకు కానీ ఇంకా చాలా ఉంది పని ఇంట్లో
హ్మ్ మ్మ్ అయితే నాకొక డౌట్ ఉందక్క
ఆ చెప్పురా ఏం డవుట్
ఏ మష్ మష్రూమ్ తింటారా మీరు
మీ మరా మష్రూమ్సా తెస్తాడు కదరా అన్నయ్య ఆ ఒక్కోసారి ఏమైద్దంటే ఇక్కడ నాటువి సీజన్ లేకపోతే ఆ ఇక్కడ ఒక మాల్ ఉంటది మార్ట్లో మార్ట్లోకి వెళ్ళి తెస్తాడు కానీ అవి కొంచెం హైబ్రిడ్ నాటు అయితే కాదు అన్నయితే తెచ్చే నాటుయి తెస్తాడు గాని అవి రైైనీ సీజన్ లో ఉరుములు వస్తాయి చూసావా ఆ ఉరుములు వచ్చినప్పుడు ఆ ఉరు ఉరుము లైట్కి ఇవి గొడుగు అనేది ఇలా కొండ గుట్టల మీద లెగుస్తాయి అన్నమాట పాము పుట్టల్ లాంటివి ఉంటాయి చూసావా ఆ అవి న నచురల్ అనమాట అవి ఎలా ఈ ఎస్టీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ట్రైబుల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి అవి పీకేసి మచ్చిగా దారం కట్టి, ఒక కాస్ట్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అని అమ్ముతారు అవి నచురల్ అనమాట, ఇవాళు తెచ్చినా ఈ మార్నింగ్ నీకు ఈవినింగ్ కలిసి సెయిల్ అయిపోతాయి
హ్మ్ మ్మ్
ఫ్రెష్యీ అంత బాగుంటంది హైబ్రిడ్ ఇంత పెద్ద సైజ్ ఉంటాయి కానీ అవియితే దాంట్లో వన్ పర్సెంట్ కూడా ఉండవు అంత సన్నగా అంత బాగుంటాయి ఈ వేస్ట్ అంటే వేస్ట్
మ్
సలు భాగోర కాకపోతే ఎప్పుడన్నా తినాలి అని ఇంట్లో అనుకుంటే, కంపల్సరీగా ఆ మాటలో తెచ్చి అప్పుడు కుక్ చేస్తా కానీ నాకు అసలు నచ్చదురా
అవునా మా హస్బెండ్కే ఇష్టమే అక్క ఊరికే నేర్చుకో నేర్చుకో అంటారు యూట్యూబ్ లో చూస్తున్నా గాని అవి మేమి ఇక్కడ అ వెళ్ళి తెచ్చుకుంటాం కదా ఆన్లైన్ లో బిగ్ బాస్కెట్ లో గాని ఇక్కడ యాప్స్ లో పెడం మం చి రావట్ల స్మెల్ వస్ స్తున్నాయి మొన్నొ ఒకసారి అలాగే తెచ్చి స్మెల్ వస్తున్నాయియని వండకుండా పడేసినాయి యూట్యూబ్ లో చూసి ట్రై చేద్దాం అనుకున్నా అదే డౌట్ ఉండి కాల్ చేసినా, నాకెందుకో డౌట్ వచ్చింది అన్నయ్య అటు వెళ్తారు కదా, తెస్తారేమో మీరు తింటారు అడుగుదాం అనుకొని చేసినా రోజు తెచ్చిన ఆ మీరు ఫోన్ ఎత్తకపోయేసరికి ఇక అవి కూడా స్మెల్ వస్తున్నాయి ఎట్లానో ఎందుకులే కొత్త ప్రయోగం అని ఇ అవి పడేసినక్క
ఆ
ఒక సారి చెప్పావా అక్క వెట్లు చేయాలో ఏంటి కొంచెం ప్రాసెస్ చెప్పావా నేను ట్రై చేస్తాక్క
ఆ అవి ఒకవేళ అన్నయ్య తెచ్చినప్పుడు కావాలంటార, మరి అన్నయ్య అంత లాంగ్ వెళ్ళినప్పుడు డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు తీసుకొస్తారు డ్రైవింగ్ మరి అవి రావాలండి ఇంకా టూ త్రీ మంత్స్ పడతాయి రా నాచురల్ గా ఉంటాయి చాలా బాగుంటాయి కాస్ట్ కూడా రిజనేబల్ కాస్ట్కి స్థడన్ని తెచ్చేటప్పుడు ఇ ఇలా ఇలా కూడా కావాలండి అని అంటే మా సిస్టర్ వాళ్ళకి కావాలంటే మా మీకు మనకి కలిపేస్తే ఇస్తాడు
టేస్ట్ ఎలా ఉంటాయ అక్క బ అవి బాగుంటాయి అన్నీ ఇది వచ్చాయి
అసలు ను్వు తింటే వదిలి పెెట్టవ తెలిసా ఏదైనా నేచురల్ నేచ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇప్పుడైనా సీజనల్ ఫ్రూట్స్ ఎంత బాగుంటందో ఇవి కూడా సీజనల్ లోనే వస్తా ఆ ఆ టన్ ఏమంట అ మెరుపులు వచ్చే టైము ఆ లైటింగ్ కి ఆ సౌండ్లకి ఆ వర్షాకాలంలోర్ఫ పెట్టుగా వచ్చేస్తాయి అనమాట
ఆ ఇక్కడ ఏవైనా మాకు ఆర్డర్లు పెట్టుకోవాలి అంతా చికాకక్క టేస్ట్ ఉండ కూరగాయలు ఫ్రిడ్జ్ లో పెట్టి అంత అంత హెల్దీగా కూడా ఏమిండ
అరే నువ్వు కొత్తిమీర అలాంటివి చిన్న చిన్నవి పెంచుకోవాల రం షాప్ లో మీద డిపెండ్ అవ్వకూడదు కదా
ఎక్కడక్క ఎండ కొట్టదు ఏం కొట్టదు ఇక్కడ హ్మ్మ్ ంత మూవ చేసినట్టుంది గాాల సరికి
అవును ఇంకా అలాంటి దగ్గర అపార్ట్మెంట్స్ లో అలానే ఉంటదిరా ఏదైనా విలేజ్ లైఫే చాలా బాగుంటది
అలవాటు అవ్వాలంటే ఇంకా టైమ్ పడుతుంది
ఆ
ఎల్లాడ
ఆ అవును అదే అదే ఈ విలేజెస్ లో అయితే అందరు ఎంత హ్యాపీ తప్పిగా తిన్నా తినకపోయినా కలిసిమెెలిసి ఉంటారు
ఇక్కడ ఆ ఇక్కడ తక్కువ ఒక్క మాట్లాడితే మాట్లాడుతారు లేకపోతే లేదు ఆ మనం పలకరియాలి ఇంకా అంత ఫ్రీగా ఉండలేము అదైతే ఇల్లు నట్టేసుకొని వెళ్ళిపోతాం
ఏంటి తిన్నారా మనం పలకరిచ్చపోయినా మన్నే వచ్చి ఆప్యాతగా పలకరిస్తారు
అదే అదే ఉ ఇక్కడ అట్లా ఏముండదు సరే అక్క ఫ్రీ అనా కొంచెం నాకు అది ఒకసారి ప్రాసెస్ చెప్పరా
ఆ అయితే అవి తెచ్చాక ఏం చేయ్యాలంటే రా కొంచెం సాల్ట్ వేసి వాటిని కడగాలరా
ఆ ఓకే అక్క
తెచ్చుకుంటారు మాల్స్ లో కడిగిన తర్వాత మంచిగా ఏ నెక్స్ట్ డే చేయకూడదురా అవి గొడుగులు వచ్చేస్తాయి నువ్వు ఇ తెచ్చిన రోజు చేయాలి ఆ అయితే ఏం చేయాలంటే మంచిగా అవి క్లీన్ చేయాలి చేసాక ఒక ఫైవ్ మినిట్స్ అలా వాటర్ లో ఉంచి ఇలా పైన ఒక లాంటి టి సన్న లేయర్ తోక్కు వస్తది ఆ తోక్ తోక్కని మొత్తం తీసేయాలి శుభ్రంగా శుభ్రంగా తీసేసాక మళ్ళీ అవి ఏం చేయాలంటే అంటే ఆనియన్స్ కోసుకోవాలి ఆనియన్ పోసుకొని ఆనియన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కూడా ఎక్కువ వేయద్దు ఎంత ఎస్తావో టూ కక్ చిన్న చిన్నవి వేసాక ఈ ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ అయ్యాక కొంచెం బ్రౌన్ కలర్ లోకి వస్తాయి కదా
ఆ అవునాక్క
కలర్ లో ఆనియన్స్ వచ్చాక తర్వాత కొంచెం సాల్ట్ తియాలి సాల్ట్ వేసాక మళ్ళీ అల్లం వె ఫైఫేస్ట్ంటుది కదా అదేయాలి అల్ల వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ద కొసేపు అది ఫ్రై చేసి ఆ స్మెల్ పోవాలి అల్లం ఎల్లిపాయ పేస్ట్ స్మెల్
ఉ
కడిగినయాన్ని దీంట్లో ఏయాలి ఎసి ఇవి కూడా మంచిగా ఫ్రై చేయాలి
ఉ
మష్రూమ్స్ ని ఫ్రై చేసిన్ తర్వా త కొంచెం ఆ ఆయిల్ లో ఫ్రై చేయాలి అయి ఫ్రై అయినట్టు అనిపిస్ మగ్గిపొతే చిన్నగా అయిపోతయ్ సైజ్ అనేది మనకి సైజ్ ఎప్పుడైతే చిన్నగా అయి పేనాయి అంటే అప్పుడు మనకు అర్ధమైపోయిద్ది నీకు ఆటోమేటిక్ గా అర్థమయి ద్ది అనమాట ఇవి ఆ ఉడికిపోయాయి ఆ మష్రూమ్ అనేది ఉడికింద అనేది నీకు అర్థమైంది ఎందుకంటే కోసినప్పుడు ఉన్నట్టు ఉండదు కదా
అవును అవును అక్క
త అది అయిపోయిన తర్వాత మళ్ళీ మంచిగా కొంచెం సాల్ట్ వేసి తర్వాత కారం వేసి, చిల్లీ పౌడర్ వేసి టమాటా వేసి రెప్ ఫ్రై జేసాక ఒక ఉడికి నా కొద్దిసేపు ఉడికి కొంచెం లైట్ గా వాటర్ వేసుకోచ్చు కొంతమంది ఏం చేస్తారంటే రాయ్ జీడిపప్పు పేస్ట్ చేసేస్తారా బాదం పప్పు జీడిపప్ ప్పు కానీ కానీ ఈ మస్ మసాలా ఐటమ్స్ వేస్తారు మసాలా తినకూడదురా, ఇప్పుడు మసాలా తిన్నా మన గ్యాస్ ను కడుపులో మంట పేగులు ఎప్పటికైనా ఎఫెక్ట్ అయిపోతాయి. అందుకనే లైట్ గా వెయ్ ఇలా వీటికి ఇలా చేసుకోవాలి తర్వాత ఏమో మంచిగా కొత్తిమీర లాస్ట్ కి ఈ టమాటా ఉడికింతది కదా వాటర్ పోస్ తో వాటర్ పోసాక లాస్ట్ కి కొ ఈ కొత్తిమీర వేసేసి కొంచెం మంచిగా ఏమైనా, లైట్ మసాలా ఏమైన్నా ఉంటే వేయొచ్చు లేకపోతే లేదు అలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి దింపాలి. ఇప్పుడు ఆప్షనల్ అనమాటను జీడిపప్పు పా వేస్తే వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ గా టమాట్
అవన్నీ మిక్సీ బట్టి వేస్తారట్టుంది
ఆ అయితే మా ఫ్రెండ్ చెప్పింది కదా ఆ అమ్మాయి అంటా మష్రూమ్ బిర్యానీ, యేసిద్దంట అయితే ఎలా చేస్తరంటే చెప్పింది, ఆమంట టమాటా జీడిపప్పు బాదం పప్పు అట మిక్సీ బట్టి ఆ పేస్ట్ ఆట దీంట్లో వేసిద్దట. అబ్బో మనం అంత తినలేము ఎందుకంటే అసలు మంచిది కాదు టేస్ట్ అనేది, ఇప్పుడు ఉప్పు కారాలు లో ఉన్నంత టేస్ట్ ఎన్ని మసాలా ఏదేసినా రాదు కదా ఆ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ దాంట్లో ఏం బాగోదు నేనైతే ఎప్పుడు ఇలా నాచురల్ గా చేస్తా నీకు నచ్చితే వేస్ కో లేదంటే మాత్రం నేను చెప్పినట్టు ప్లెయిన్గా చేసేసేయ్
లేద ఒక నాకు ఇష్టం ఉండదు నేను మసాలాలు అవన్నీ తక్కువే ఉప్పు కారమే కొంచెం ఎక్కువ అది ఉండము మేము అవును కొంతమంది ఇంకా అన్నిట్లో వేసుకుంటు గరం మసాలా ధనియాల పొడి అన్ని న అసలు ఏమ ఒక నార్మల్ గా ఉప్పు కారంమేసి ఉండుత మీరు చెప్పిన ప్రాసెస్ లో ట్రై చేస్తాను అక్క నేను కూడా
ఆ ట్రై చెయరా చాలా బాగుంటది చాలా టేస్ట్గా ఉంటది
అంటే మా మా హస్బెండ్ కేమో చాలా ఇష్టం ఊరికే అంటారు మస్మ్ నేర్చుకోవచ్చు కదా చెయొచ్చు కదా నాకు ఇష్టం అని అంటా ఉంట
ఆ కానీ వీటికంటే మనకి ఇక్కడ నేను చెప్పలేదా విలేజెస్ లో అడవి పిల్లల్లో పైన దొరికితే గుట్టల మీద అవవి మంచి ఈ రెడీమేడ్గా ఇవ్వేద పెంచుతారు
హ్మ్మ్ అదే క్కఅన్నకి ఒకస ఒకమాట చెప్ ఉంచండి అక్క నాక్కూడ నేన్ నేను తెప్పించుకుంటా ఒకసారి న చ్చితే మళ్ళీ
మా దగ్గర అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఉంటారు కదా అమ్మే వాళ్ళు
ఆ
మార్కెట్ లాగా సొంత లాగా పెడతంది ఘాట్ల ఆ ఈవినింగ్ టైమ్ లో లే వచ్చే వచ్చే టైం లో చేస్తారు ఆ త్రీ మంత్స్ వరకు ఉంటాయి ఫుల్లుగుంటాయ్, అప్పుడు కొడుతే కొనే వాళ్ళంతా కొనుక్కునేవాడిష్టం ఆ మంచి పొద్దుట బీకే మళ్ళీ ఈవినింగ్ కల్లా సేల్ చేసేయాలి
అవునా ఓకే ఓకే టేస్ట్ మారుతాయి అనుకుంటా కదా
ఆ ఇలా అయితే ట్రై జేయ్ నీకేం డౌట్స్ ఉంటే మళ్ళీ మధ్య మధ్యలో కాల్ జేయ్, నేనే చెప్పినట్ ట్ అయితే ప్రాసెస్ చేయ్ చాలా బాగుంటది కర్రీ ఆయిల్ ఎక్కువేయకు మసాలే క్కువేయకు ఒకేనా
ఉమ్ ఓకే అక్కా
సరేరా మరి
ఆ ఓకే అక్క థ్యాంక్స్ అక్క
ఎంత చేయాలి
సరే అక్క బాయ్ అక్క
మంచిగా చేసి ఆ మట్టి ఉసుక లేకుండా ప్లిచ్చ చేయయి
ఉ సరే అక్క
సరే రబ్
ఆ బాయ క్క